ఆఓ
హలో
నమస్కారం
నమస్కారం
ఈ రోజు నేను మాట్లాడబోయే విషయం వచ్చేసి విద్య యొక్క ప్రాముఖ్య ముఖ్యత గురించి మాట్లాడబోతున్నాను మన జీవితంలో విద్యకు ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది విద్య అనేది కేవలం పుస్తకాలు ఉన్న విషయాలను నేర్చుకోవడం మాత్రమే కాదు అది మనకు జ్ఞానం విలువలు మరియు జీవిత జీవన నైపుణ్యాలను అందిస్తుంది ఒక వ్యక్తికి ఎదగడానికి సమాజం అభివృద్ధి చెందడానికి విద్యత్ చాలా అవసరం మీరు దీనికి అంగీకరిస్తారా
అవును
విద్య మనకు మంచి భవిష్యత్తును నిర్మించడానికి సహాయపడుతుంది చదువుకున్న వ్యక్తి తన జీవితంలో సరైన నిర్ణయాలను తీసుకోగలడం అతను తనకు మాత్రమే కాకుండా తన కు కుటుంబానికి మరియు సమాజ వినికి కూడా ఉపయోగించ పడతాడు విద విద్య వల్ల మనకు మంచి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మరియు మనకి విద్య వల్ల
రగాన్నా
ఉయోగాలు ఉన్నాయి మన జీవిత ప్రయాణాలలో మరుగుపడతాయి ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే విద్య మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది చదువుకున్న వ్యక్తి ఎక్కడైనా ధైర్యంగా మాట్లాడగలగడు తన అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేయగలడు ఇది వ్యక్తి వికాసానికి చాలా అవసరం మీరు దీని గురించి ఏమైనా మాట్ మాట్లాడాలనుకుంటున్నారా ఆ మాట్లాడండి చెప్పండి స
మంచి మనకి విద ఉంటే మనం ఎక్కడైనా దైర్ గా మన మనం ఏదైనా కానీ నీతి నిజాయితీగా మనం చెప్పగలం మనకి విద్య వి విద్యనేక విద్యలేఖ పోతే మనకి ఇప్పుడున్న సమాజంలో మనం బ్రతకడం చాలా కష్టం సో ప్రతి ఒక్క
అవును
ప్రతి ప్రతి ఒక్కరు విద్య విద్యను విదం పెరు ుకోవాలని నేస్తున్నాను
ఆ మీరు చెప్పినది కరెక్టే విద్య సమాజాన్ని కూడా మారుస్తుంది ఒక సమాజంలో ఎక్కువగా మంది చదువుకున్నవారు ఉంటే ఆ సమాజం అభివృద్ధి చెందుతుంది జ్ఞానం పేదరికం మరి యు అన్యాయం వంటి సమస్యలను తగ్గించ పెట్టడంలో విద్య ముఖ్య పాత్ర పోషిస్తుంది ముఖ్యంగా మహిళలు విద్య చాలా అవసరము మహిళలకు ఒక మహిళ చదువుకుంటే ఆమె కుటుంబం మొత్తం అభివృద్ధి ఇష్టం కదా మీరు ఈ మాటకి
అంగీకరిస్తున్నాను
దీని బట్టి ఏమైనా మాట్లాడాలి అనుకుంటున్నారా ప లేో కవి నుంచి
ఆ స్టీల్ స్త్రీ లు చదువుకోవడం వల్ల పిల్లలు ఇంట్లో ఉన్న పిల్లలకు స్త్రీ ఆ మ సహాయం చేయగలదు ఏమనా అనుమానాలు ఉన్నా లేదంటే ఏవైనా తన కాళ్ళ పైన నిలబడగలదు ఇప్పుడున్న జనరేషన్స్ లో మగవారు ఆడవారు ఎలాంటి తేడా లే కాకుండా మంచి ఆ మంచిగా పనులు చేసుకుంటారు ఒక ఒక ఒక కాలంలో మన పూర్వీకుల కాలంలో మన స్త్రీలకు విద్య ఉండేది కాదు సో వాళ్ళకి ఇప్పుడు మనం విద్య యొక్క ఒక అవగాహన కల్పించాలి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కరు ఆ ప్రతి ఒక్క స్త్రీ ఇంట్లో చదివే చదివేలా రాస్ చేలా మనం మ్యాప సమాజాన్ని మెరుగు పంచాలి
అవును మీ మాటకి నేను అంగీకరిస్తానే ఒక అంగ్రీకరిస్తున్నాను ఒక స్త్రీకి విద్య ఎంత ముఖ్యమో మన స్త్రీల కూడా విద్య అనేది చాలా అవసరము పురుషులతో పాటు మనం కూడా సమానమే అని చెప్పి భావిస్తున్నాను మనకైతే ప్రస్తుత కాలంలో టెక్నాలజీ అభివృద్ధి చెందు తుంది విద్య మరింత ముఖ్యమైనది టెక్నాలజీ పెరిగే కొద్ది కంప్యూటర్లు ఇంటర్నెట్ మరియు డిజిటల్ వల్ల విద్య అందరికి చేరు చేరబోతుంది ఇప్పుడు మనం ఎక్కడ నున్నైనా కొత్త విషయాలను నేర్చుకోవచ్చు ఫోన్ ద్వారా ముఖ్యంగా పిల్లలకై తేనా ఆ విద్ ద్య టెక్నోలజీని యూజ్ చేసుకొని వాళ్ళు ఎంతో నేర్చు కుంటున్నారు ఆన్లైన్ క్లాస్లలో అటెండ్ అవుతున్నారు వాళ్ళు తెలియని కొత్త స్కిల్స్ ని నేర్చుకుంటున్నారు ఇది విద్యను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకొచ్చింది టెక్నాలజీ అనేది అయితే విద్యను సరైన వి అధ్యయంగా ఉపయోగించడం కూడా చాలా ముఖ్యమే కేవలం మార్కుల కోసం చదవడం సరిపోదు మనం నేర్చుకున్న విష వాళ్ళను జీవితంలో
ఉమ్ అ
మరి ఇంకా మన బాధ్యత ఏమిటంటే మనం ప్రతి రోజు మన వి ద్యని మన ఒకరితోనే ప కాకుండా మనము తో ఉన్న మన వారితో కూడా మనము వాళ్ళకి నేర్పించాలి వాళ్ళు నేర్చుకునేలా చెయ్యాలి మీరేమంటారు దీనికి
విద్య అనేది ఒక మనిషి జీవితంలో చ ము ముఖ్యమైనది ఇది మనకి వ్యక్తిగత అభివృద్ధిికే కాకుండా మన సమాజానికి మన సమాజంలో కీలక పాత్ర పోషిస్తుంది విద్య అనేది విద్య అంటే ఏమి టెంటే ఒ జ్ఞానం నైప్ పుణ్యాలు విలువల్ని పెంచటం. మన ప్రవర్తనల్ మన మన ప్రవర్తన ఎలా ఉండాలి అని మనం నేర్చ్ కొనే ప్రక్రియ ఇది పాఠశ్ శాలల్లోనూ కళాశాలల్లోనూ కాకుండా మన సమాజంలో కూడా మనం ఎలా బతకాలి అన్నది అన్న అన్న విధంగా మనకి విద్య అనేది సహాయపడుతుంది ఆ వి ఇప్పుడ్ ప్రజెంట్ ఉన్న సమాజంలో ఎ ఎందుక్ కు ఎజుక్ ఆ విద్యకు అంత ఇంపార్ట్ టెన్స్ ఇస్తున్నారు అంటే హ మన విద్యా అనేది ఒక్ ఒక మనిషిలో ఆత్మవిస్వాసాన్ని పెంచుతుంది. అలానే మనక్ కి మంచి ఉద్యోగం, మంచి ఉద్యోగం ప్రొందటానికి సహాయపడుతుంది. సమాజంలో జరుగుత్ తున్న సమాజంలో జరుగుత్ తున్న అన్యాయాలను కానీ న్యాయాలను కానీ అవగాహన అవగ్ అవగాహన. కలిగించేలా చేస్తుంది. నైతిక విలువల్ని కూడక్ పెంచుతుంది మంచి ఏది చెడు ఏద్ ది అని చెప్పి మనం గుర్తించే సామర్థ్యం మనలో ఉంటుంది.
అవును
అ విద్య వల్ల ఏమి లాబాలు ఉన్నాయి అంటే ప్రతి అన్ మనిషికి ఆలోచన శక్తి పెరుగుతుంది.
హ్మ్
ఏదైనా సమస్య వచ్చింది అంటే దాన్ని పరిస్కరించే విధంగా మన మన చదువు అనేది మనక్ కి అవు స అ సహాయపడుతుంది. స మనం విద్య నేర్చుకుంటే విద్య నేర్చుకుంటే సమాజంలో గౌరవం కూడా పెరుగుతుందని నా అభిప్రాయం.
అవును మనం విద్య నేర్చు కొని మనం ఇతరులకి పంచితే మన గౌరవం కూడా పెరుగుతుంది.
ఉమ్
ఆ
విద్యా అనేదీ, విద్యా అనేదీ విద్ విద్యా అనేది ఒక్కరీజ్ ఒక్కరి హక్కు కాదు. మన అందరి హక్కు మన ప్రతి ఒక్కరు సమాజంలో ప్రతి ఒక్కరు విద్య యొక్క లాభాలను గురించి గానీ, విద్యా విద్య నుంచీ ఆం డిస్ అది ఏమంటర్ డిసిప్లేన్ గాని నేర్చుకోవాలి.
హా
ఆ
విద్యా మన జీవితాన్ని మా ర్చే శక్తి.
ఊ
అది మనకు జ్ఞానం, నైపుణ్యం మరియు మంచి భవిష్యత్తునీ ఇస్తుంది. కాబట్టి మన విద్య సరిగ్గా ఉపయోగించుకుంటూ మన లక్షణాలను మనం సాధించాలి. మనా గమ్యానికి మనం చేరుకోవాలి అ
విద్య వల్ల మన సమాజం కూడా మంచిగా అభివృద్ధి పొందుతుంది. ఎందుకంటే నిరుద్యోగం తగ్గుతుంది. పేదరికం గూడ తగ్గుతుంది. నేరాలు గూడా, నేరాలు తగ్గుతయి. ప్రజలు గూడా కొంచెం ఆ మంచిగా ఆలోచిం చే చైతన్యవంత్ తులవుతారు.
అవును మొరటగా లేకుండా విద్యను నేర్చుకుంటే ప్రజెంట్ ఉన్న కాలానికీ ఆలోచించే తగ్గట్టుగా ఉంటారు. ఊ
ఇప్పుడూ ఇప్పుడున్న సమాజ్ జంలో మన దేశంలో ఇప్పటికీ కొన్నీ ఉద్యో విద్యలో కొన్ని సమస్యలు ఉన్నాయి. అవేటంట్ తే ఆ డబ్బుల్ లేకపోవడం వల్ల పేదరికంలో ఉన్న పిల్లలు చదువు మానేయటం. గ్రామీణ గ్రామీణ ప్రాంతాల్లో కరెక్ట్గా మనకి ఫెసిలిటీస్ ఆ సదుపాయాలు లేకపోవడం వల్లా, చాలా మంది పేద పిల్లలూ ఉ ద్యోగాలు మానే
అవును వాళ్ళంతా చదువుకోలేకోకుండా ఆగిపోతున్నారు. వాళ్ళ గమ్యాన్ని వాళ్ళు చేరుకోలేకపోతున్నారు.
మన ప మనకి మంచిగా చదువు చెప్పే ఉపాధ్యాయుల కొరత ఉండటం వల్ల కూడా చాలా మంది పిల్లలు, ఆ చదువు మానేస్తున్నారు. మనకీ ఉ ఉపాధ్యాయుల వల్ల కూడ, ఉపాధ్యాయులు కూడా మన చిన్న మన మన పిల్లలకి కొంచెం అవగాహన కల్పిస్తే, విద్య యొక్క విద్య యొక్క ప్రాధాన్యత ఏంటి, విద్య వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయి. విద్య మనకి ఎలాంటి భవిష్యత్తును ఇస్తుంది అనేది. మనకి వాళ్ళు మంచిగా చెప్తే, మన మన దేశంలో విద్య విద్యకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉండని నా అభిప్రాయం. దీనికి మీరు అంగీకరిస్తున్నారా.
అవును నేను అంగీకరిస్తున్నాను మీ మాటతో. మీరు కరెక్టుగానే చెప్పార్ రూ ఏదైతే ఉందో. అన్ మనం గవర్మెంట్ దాని మీద చూపు చూడాలని నేను కోరుకుంటున్నాను.
పాదల
ధన్యవాదములు
విద్య ఒక మన జీవితాన్ని మార్చే శక్తి ఉంది. వే మంచి మనిషిగా మారటానికి కూడా విద్య మనకి సహాయపడుతుంది.
అవును
విద్య ఉన్నవాడు వెలుగులో ఉంటాడు, విద్య లేనివాడు చీకటిలో ఉంటాడు. ఇప్పుడున్న మన ఈ ప్రజెంట్ ఇప్పుడు మన పేరెంట్స్ నే తీసుకోండి. అప్పుడున్న అప్పుడున్న కాలానికి మన పేరెంట్స్ కి చదువు లేక చానా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు ఇప్పుడు మనం అలా ఉండొదని వాళ్ళు మనకి చదువు యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని వాళ్ళు మనకి చదువుని నే చదువునే ఇచ్చ ఆ నేర్ ర్చుకోమని మనల్ని
హు అవును అవును
త ద దకాం క
ధన్యవాద్
మ్మ్ ధన్యవాదములు జ్వరం వచ్చిందే అ